హాయ్ అండి
హాయ్ అండి చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏమలెదండి బయట తిరుగుతున్నారు మీరేం చేస్తున్నారు ఎం అండి మీరు తిన్నార
తిన్నానండి ఎందుకండి ఇంకా తిన్లేదు మరి అ
తింటండి కొంచెం అట్ల వాకింగ్ చేస్తున్న బయట వాకింగ్ చేసి తిన్నామని స్తున్నా అండి
ఆల్రెడీ టెన్ కానీ వస్తుంది ఎందుకంటే తిం కొంచెం హెల్త్ కాన్షియస్సుకో కోవాలి కదా
మీరు తిన్నార
తిన్నా అండి
ఏం ఏం కర్రీ అండి
ఈ రోజు మాది బెండకాయ్ చారు
అవునా నా ఎవరు ప్రిపేర్ చేసారండి
మా మమ్మీ చేసిందండి
అవునా నీకేమన కుకింగ్ వచ్చా
ఆ నాకు మరి అంత పెద్దగ రావుగాని చేస్తాను యూట్యూబ్లలో చూసుకుంటా
హ ఏమన్నా రెసిపీస్ ట్రై చేశార ఈ మధ్య
ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ త్రీ కాదు వన్ మంత్ బ్యాకు
సర
ట్రై చేస
ఒకే అండి చేసారండి
కద్దుకా కీర్ అనేది ఒకటి ఉంటది రెసిపీ గురించి తెలుసా
హు హు ఆ
ఆ ఆ రెసిపీ ట్రై చేసాను
ఆ ఇంకేమన్నా ట్రై చేయ్యలే అండి
లేదండి ట్రై చేయలేదు
ఎటైనా బయటికి ఎలార ఇ మధ్య
మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రజు బోరు కొడుతుందని చెప్పే ఈ కాంచన మూవీ రీ రిలీజ్కెళ్ళాము
ఎలా
బాగుందండి
ఎంజాయ్ చేసార మీరు
మ్ బా అంటే ఎంజాయ్ అంటే మరి అంత ఎంజాయ్ ఏం కాదండి
ఉమ్ హు
కొంచెం భయపట్టించిరు నవ్వుకున్నాము
ఇంకేం ఇంకేమన మూవీ చూసారా
అ దూరందర్ మూవీ జద్దమ్ మనుకుంటున్నం
అవునా ట్రై చేయాలండి ఒకసారి బానే ఉంటది నేను చూసాను
అవునా బాగుందా
బానే ఉంది మీరున ఒకసారి ట్రై చెయండి ఉ
చూస్తాను దురంధర్ వన్ చూడలేదు దురంధర్ వన్ చూసాక అది చూస్తా
ఇంకేం అండి ఎటైన టూర్ గిట్ల ఎటైన పోయిళ్ళ అండి ప్లేస్కి
లేదండి ఎటు వెళ్ళలేదు ఈ మధ్య
ఉమ్ రేపు శ్రీరవణవమి కదా ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా రేపు పడికి అ
రేపటికి ఏం ప్లాన్స్ అంటూ ఏం లేవండి
ఉమ్ ఉహ్మ్ హు అంటే గుడికి టెంపుల్కి ఇట్లా ఏమైన్నా వెళ్తారా
ఆ వెళ్తామండి టెంపుల్కి
ఉహ్మ్ హూ
ఉమ్
ఉమ్ హు
మీరు వెళ్తార ఏటనా టెంపుల్స్ కి
ఆ వెళ్తానండి నెట్ రేపు ఎట్లేన ఫెస్టివల్గా మరి టి వెళ్తనండి
అవును మా ఊర్లో కూడా రేప్ మంచిగా చేస్తారు అందరూ కళ్యాణం ఊర్లో
ఉమ్ హు మా ఉలోంగు చేస్తారండి మంచిగా కళ్యాణం దే ఉంది చానా మంది వస్తుంటారు మళ్ళా ఆ ఊళ నుండి అన్నదానం మూడం చేస్తారు అన్న ప్రశ్న
అవున తింటారండి వెళ్ళి అక్కడ
ఆ అ తింటారండి కంపల్సరీ దేవన్ ప్రసాదం కాబట్టి కంపల్సరీ తింటాడి
ఉమ్ హు
మీరు తిన్నారా అండి
ఉమ్ తిన్నానండి
ఉమ్ హు బయటనే బయట్ల ఉనమండి మేము
బాగుంది ఇద్ద కానీ దోమలు కూర్చున్నాయండి బయట కూర్చోవడం వల్ల
అవునండి ఈ మధ్య మస్కిటోస్ బాగా ఎక్కువనాయి
అవి నార్మల్ జట్ బిల్లని అలౌట్స్ ఇవి మిస్కిటోస్ స్లీప్ విలన్ దొరుక్ తున్నా కూడా అవి ఎక్కువ పని చేయట్లేదు
ఆ అసలుకే వాటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఏందండి అవి సెట్ అయితలేవ్ అవి
అ
మీకు మీ ఏదైనా షాపింగ్ ఇట్లా ఏమన్నా చేస్తారా అన్న మంచిం హ ఎందుకు ఎందుక ఏవనా రీసెట్గా నర్మల్ షాపింగ్
అ
అవునా అండి ఆ ఇ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా శం కాద అవునా అండి ఆా ఇద ఇంకా ఇదేనా బయటికి వెళ్ళార రీసెంట్గా ఇవాళ మీ డే ఎలా కలిసింది అ అ ఇ అందకా
పవన్ కళ్యాణ్ మీద ఒక మూవీ ఇచ్చిందంట కదా అది చూద్దాం అనుకుంటున్నా
మ పేరుయిన్న ఎేరుని మూడు పేరు అ
అద్దం వారళ
పవన్ కళ్యాణ్ రీసెంట్ వచ్చిన మూవీ నేమ్ అ్యా ఐడియా ఉందా అండి
లేదు లేదండి ఎరు గుర్తులేరు మా ఫ్రెండ్స్ కి ఏమన్నా బుక్ చేసా న టికెట్స్ నాది కొత్త ఒక డిస్టింక్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకున్నా లైక్ ఫస్ట్ ఫైవ్ త్రీ మా టికెట్స్ కి లైక్ డిస్కౌంట్ వస్తుంది
ఆ
మన ప్రన్సన్ అనేది కూడా ఇద్దరికి కలిపి వన్ ఫిఫ్టీ ఇవ్వబడింది టూ టికెట్స్ ఇ ఆఫర్ నుండి ఇళ్ళ చెల్లె వాళ్ళతో వెళ్తాను నేను అంటే నేనే బుక్ చేశాను త్రీ టికెట్ స
ఆహ సే స్పెషలీద్దమా ఫ కుకింగ్ై అనుకుంటలా అద
లేదండి ఏంసిపి స్ చేద్దామని
మది డిగ్రీ ఫంది అంది
డిగ్రీలన్నీ తీసుకున్నారు
అది మ్యాక్స్ బ్యాక్గ్రౌండ్ అండి
అవునండి ఎలా ఉంటదండి వా అంటే వేటి గురించి
సరే అండి మరి